స్కారమండి.
ఆ నమస్కారం అండి చెప్పండి.
మీరు మీరు నా కాల్ లేపి నాతో మాట్లాడినందుకు నాకు చాలా సంతోషకరంగా అన్ స్తున్న మేడం
ఏ ఓకే అండి.
అసా అస్ అసలు అసలు నేను అనుకోలేదు మేడం. నాతో సంభాషణ మీరు కొనసాగిస్తారని.
ఓకే ఓకే అండి.
ఉ ఎలా ఉన్నారు మేడం. ఎలా ఉన్నారు మేడ్ ఎలా ఉన్నారు మేడం. మీ సైడు వాతావరణం ఎలా ఉన్నది మేడం.
ఇక్కడ రైైనీ రైని ఇప్పుడు వర్షం స్టార్ట్ అయిందండి మొత్తం ఇప్పటి వరకు మొంత్ త్తం మబ్బులు మబ్బులు గుండే
మేడం
ఇప్పుడే స్టార్ట్ అయిందండి వర్షం.
ఆహా వర్షం అనేది ఇప్పుడే స్టార్ట్ అయిందా మేడం.
అవునండి అవునండి ఇప్పుడే స్టార్ట్ అయిందండి జస్టు.
ఉహు ఓకే ఓకే మేడం. అయితే మేడం నేను ఏమంటున్నానంటే
చెప్పండి
మేడం అయితే ఇప్పుడు మన మీ సైడ్ పొలాలు ఉంటాయా మేడం.
ఇక్కడ లేవండి.
పొలాల్ లేవా మేడం మీ సైడు.
ఆహా లేవ్ లేవండి.
పొలాల్ లేవు. ఓకే ఓకే మేడం అయితే ఇప్పుడు అయితే అయితే ఇప్పుడు మీ
హు
అయితే అయితే మేడ్ అయితే పొలాలు లేవ్ పొలాలు లెవ్వని అంటున్నారు కదా మేడం మీరు
అవునండి.
ఓకే ఓకే మేడం ఇబ్బంది అనేది ఏం లేదు. అయితే నేను ఇప్పుడు ఏమని చెప్తున్నాను మేడం అంటే మీ సేడు. ప్రకృతి మేడం ప్రకృతి అనేది ఎలా ఉంటది మేడం. అంటే ఇప్పుడు వాతావరణం చేంజెస్ ఏమనా ఉంటాయా. అంటే ఇప్పుడు చూడండి మేడం. ఇప్పుడు ఏల్ నీన్ కొంచెం వాతావరణం అనేది అప్పుడప్పుడు వానలు వస్తయ్, అప్పుడప్పుడు రావని అంటున్నారు.
అయితే మే మాది ఆ మాది ఇక్కడ ఏక్ ఇట్లాటీ మా డిస్టిక్ ఇక్కడ హై లో ఉంటదండి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అండి మాది.
అవును మేడం.
అయితే ఏయ్ ఎట్లా అంటే ఏదైనా కూడా తొందరగా ఇటే స్టార్ట్ అయితదండి.
ఆహా వాతావరణం ఇప్పుడు వాతావరణం అంటే అంటే ఏదైనా కూడా ఒకవేళ చలి అయినా ఒకవేళ వాణైనా ఎండైనా మీ సైడే ఎక్కువ ఉంటది అని మీరు చెప్తున్నరు
ఆ మేము అనుకుంటున్నాం అట్ల
మీరు అనుకుంటున్నారు ఓకే ఓకే మేడం మీ మీ సైడు రేణి చానా చానానే పడుతున్న చప్పుళ్ళు అనేయి వస్తున్నాయి మేడం నిజమైనా
అవునండి ఇటే ఎక్కుఉన్నాయి అండి మంచిరాల్లో అక్కడ అందరు తల్లా బిల్లా వస్తున్నారండి అక్కడ వర్షాలే లేవండి మంచిరాల కూడా
మీ ఊర్లో మంచి వారు చాలా ఉన్నట్టున్నారు మేడం
అవునండి ఇక్కడ అందరు పుణ్యాత్ములే అండి
ఆ
ఇక్కడ అందరు మంచి ఓళ్ళే
అదే అదే మీ ఊర్లో అంటే ఏది జరిగినా కూడా మంచి వారి కోసం మంచి మంచి వారికే జరుగుతాయి కదా మేడం అంటే మీ ఊర్లో అందరు మీ మీ ఊర్లో మీకు మీ మీకు అందరు మంచి వారే ఉన్నట్టున్నారు అంతా మంచి కోరుకునే వారే ఉన్నట్టున్నారు కదా అందుకే వర్షమ అనేది మీ దగ్గర ఎక్కువ పడుతుంది మేడం
అవునండి అవునండి ఇక్కడే స్టార్టింగ్ అండి వర్షాలు పడడం ఇక్కడ నుంచే అన్నీ స్టార్ట్
అంటే స్వచ్ఛమైన మనసు వారు ఉన్నట్టున్నారు మేడం
చాలా అయితే ఏంటి స అవునండి ఇక్కడ అంతా ఏది ఉన్నా కూడా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటారండి అవునండి అవునండి ప్రస్తుతానికి అయితే అయితే అట్లా నడుస్తుంది అండి వర్షాలు కూడా ఎ ఎక్కువ వస్తున్నాయి అంటే దాంట్లోనే అర్ధం చేసుకోవాలండి బయట జనాలందరూ కొబ్బరికాయలు కొ న్నారు అయన కూడా వస్తలేదు ఇక్కడ మాకు అవసరం లేకున్నా కూడా వర్షాలు వస్తున్నాయండి
అంటే కొబ్బరికాయలు కొట్టకున్నా కూడా వర్షం అనేది మీ దగ్గర కురిపిస్తున్నాడు వర్ణదేవుడు
అవునండి ఇక్కడ అందరు పుణ్యాత్ములు ఎ ఎక్కువ ఉన్నారండి మా గ్రామం చుట్టుపక్కల నుంచి గ్రామం అందరూ అండి
అంటే మీ చుట్టుపక్కల గ్రామంలో అందరు మంచి వారే అని మీ ఉద్దేశం
చుట్టుపక్కలనే కాదండి మా విలేజ్ లో మా ఊర్లో కూడా అందరు మంచోల్లే అండి
మీ ఊర్లో కూడా అందరు మంచి వాళ్ళ మేడం ఎస్పెషల్లీ మీ చుట్టుపక్కల మంచి అలా లేకపో
లేదండి మా ఊర్లో వాళ్ళే ఫస్ట్ మంచోళ్ళు ఆ తర్వాతనే చుట్టుపక్కళ్ళు
అంతేనా మేడం ఓకే ఈ రోజు ఎం క్యూ ఈ రోజు ఈ రోజు ఏం వంట చేశారు మేడం మీరు ఈ రోజు ఏ కూర అనేది చేయడం అని జరిగింది
ఇవి ఈ రోజు చిక్కుడుగాయ తిన్నామండి మేము
చిక్కుడుగాయ
నిన్న చికెన్ ఫ్రై నిన్న కట్టి దాల్ అంటే చ సాంబార్ అంటారా ఆ సాంబారు అది చేసుకున్నామండి మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి సాంబార్ విత్ ఎగ్ ఫ్రై అండి
సాంబార్ విత్ ఎగ్ ఫ్రై అండి ఈ మొహర్రము మొహర్ర మన ఓ అయిపోయినదా మేడం బంగారం అంటరుగా మేడం మీ సైడ్ అది అయి
సన్ సండే రోజే అయిపోయిందండి ఆ సండే రోజే అయిపోయిందండి
సండే రోజే అయిపోయినమని జరిగింది అవునా మేడం
అవున్ అవునండి అవునండి
ఓకే ఓకే మేడం బండారం అంటే ఏంజేస్తరు మేడం
ఎవరికీ ఏ స్థాయి ఉంటే అది వండుకు దింటారండి ఇప్పుడు కొందరూ మటన్ దీసుకొని దీసుకచ్చి వండుకొ దంటరు కొందరు మటన్ బిర్యానీ ఏసుకొని దీ తీసుకొచ్చి వంటే కుంటరు ఎవరికేదిష్టమో ఆ రోజు అద్దినచ్చు ఇంక బండారా అంటే చికెన్ మట టన్ గానియ్యండి చికెన్ గానియ్యండి మటన్ గానియ్యండి ఎగ్స్ గానియ్యండి చాపలు గానియ్యండి ఎవరికి ఏమీ నచ్చుతే అది తినచ్చండి
అంటే స్తోమతను బట్టియా మేడం
అవునండి ఇప్పుడు మటన్ దినే వాళ్ళు మటన్ దింటరు పైసల్లేనోళ్ళు చికెన్తో అడ్జస్ట్ జేస్తరు గట్ల
అంటే స్తోమతను బట్టి ఎవరు ఏం తినాలనుకుంటున్నారో అది
అది కూర్చోబెడతరు గదండి అక్కడ గూడా మటన్ మేకగూ మేక ఫ్రై మేకా క కర్రీయే పెడతరండి స్టార్టింగ్ పైసలక్కడ గూడా అరె కొందరికి రాలేద్ అక్కడ గూడా కొందరికి రాలే రాలేదనుకోండి మే క ఏదన్నా మేక రాలే మేక గొనేంత డబ్బుల్లేవు మనం తిన్ పియాలంటే వాళ్ళు చికెన్తో గూడా ఒక పావుకిలో మటన్ దీసుకచ్చి పాతియా ఇచ్చి
అ మనా ఫత్యల్లేకున్నా గుడా అక్కడ కోసి మేక గోసి అట్ల
ఆహా అలా అల అల అలా అనేది చేస్తరనీ మీరంటున్నరు మేడం
ఆ అట్లనే జేసుకుంటమండి ఎవరిష్టం వాళ్ళుది దావతయితే ఇస్తరు పొయి దినే వాళ్ళు తినచ్చు
ఊహు మీరూ మీరు మీరు మీరు వెళ్తారా మేడం లేకపోతే మీరింటి కాన్నే పరిసర ప్రాంతాలో తింటరా
లేదండి లేదండి అది గూడా ఎక్కువగా ప్రా వెళ్ళాలి అన్నట్టు పక్కా ఎవరైనా ఫోర్స్ జేస్తె ఎళ్తం లేకపోతే ఆ రోజు మేము మ్మాకూ మా ఆయన గారు లేకుండె మా నాన్నగారు లేకుండె గాబట్టి మా అమ్మ నేనే గా బట్టి చికెన్ బగారా చేసుకొని తిన్ చికెన్ ఫ్రై బగారా చేసుకొని దిన్నామండి
ఓకే ఓకే మేడం మేడం మీరు చికన్ ఫ్రై ఎలా జేస్తరో చెప్తరా మేడం కాస్త నాకు
ఆ అండి
చికన్ ఫ్రై చికన్ ఫ్రై మీ మీరు చేసే పద్ధతి ఏంటిదో నాక్ చెప్తరా మేడం అంటే నాకు తెలుసు చికన్ ఫ్రై పద్ధతి నేను చెప్తాను మీరు వినండి మేడం సరేనా
సరే సరే అండి ఓకే అండి చెప్పండి నేను వింటాను
ఎ అహా ఓకే మేడం అయితే చికన్ ఫ్రై పదార్థం చేసే పద్ధతి ఏంటిదంటే మనం ఎంతైతే చికన్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ చికెననేద్ తీసుకొని రావాల మేడం చికెన్ తీసుకొని వచ్చిన తర్వాత దానికెంతయితే మో తాదులో ఉంటదో తగినంత ఉప్పు తగినంత కారం కొంచం పెరుగు అలానే పస్పు ఆ మనా అన్ తా కలుపుకొని ఎంటిదంటే కొంచీ సామాగ్రి ఉంటయి మేడం మసాలా సామాన్లంటరు మసాలా పొడిగానీ మ మసాలా పేస్ట్ గాని అది ఏంటిద అంటే మొత్తం కలిపి ఒక గంజిలో వేసుకొని మొత్తం మత్త తింపాలి మేడం తెంపిన తర్వాత తింపిన తర్వాత మొత్తం అంత ఏంటిదంటే ఒక పదిహేను నిమిషాలు ఉంచుకొని మళ్ళీ దాని తర్వాత ఏంటందంటే మనం ఎంత ఎంత ఎక్కువసేపు కొంచమంతా ఒక ఇరవై నిమిషాలు ఉంచినామ అనుకోండి మేడం అంటే మసాలా అనేది చికెన్ కి అనేది మంచిగా పడుతుంది మేడం పడతది పట్టిన తర్వాత మనం ఏం చేస్తాం అంటే ఒక బౌల్ తీసుకోవాలి మేడం ఒక బౌల్ లో కొంచెం అం నూనె వేసుకొని దాంట్లో కొంచెం నూనె కొంచెం వేడి అయిన తర్వాత మనం ఏదైతే చేసుకున్న మైగ్రేట్ చేసుకున్న చికెన్ ఉంటుంద మేడం ఆ చికెన్ అనేది మనం గంజలో వేసి తింపాలి మేడం
ఓకే
దింపిన తర్వాత ఏమవుతుందంటే చికెన్ అనేది మనకు ప్రిపేర్ అవుతుంది మేడం చికెన్ అనేది మనకు ప్రిపేర్ అయింది అంటే చికెన్ మనం ఫస్ట్ గంజలో నూనె నూనె వేసుకోవాలి గంజలో నూనె వేసుకోవాలి నూనెలో చికెన్ వేసుకోవాలి దాని ఏంటిదంటే మనం అటు అటు ఇటు ఒకసారి కలిపిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే మూత పెట్టాలి మేడం
ఓకే ఓకే అండి ఓకే అండి
ఆ మూత పెట్టేసిన తర్వాత ఒక పది నిమిషాల నుంచి అ పదిహేను నిమిషాలు అయిన తర్వాత వాళ్ళకి చికెన్ అనేది ఫ్రై అనేది ప్రిపేర్ అయితది మేడం దానిలో ఎక్కువ నీళ్లు పోయవద్దు మేడం నీళ్లు పొయ్యకుండానే చేయాలి నీళ్లు ఎక్కువ పో నీ నీళ్ళు ఎక్కువ పోస్తే అది ఏమయితదంటే అది కూర అయితది మేడం ఫ్రై కాదది
అవును అవును
నీళ్ళు ఎక్కువ పోస్తే అది కూర ఆ నూనె వేస్తే కూర అయితది అది ఫ్రై కాదు దాని తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే తగినంత ఏదైతే మనం ఎంతయితే చేసామో దాన్ని మనము ఆ మూత పెట్టుకొని చేసుకున్న తర్వాత అద్భుతంగా మనకు నోరు రాడే చికెన్ అనేది దానిలో కొంచెం ఉప్పేసుకొని మీద చేసుకున్నాం అంటే నోరు ఊరిసే మన చికెన్ ఫ్రై అనేది మనకు ఇప్పుడు రెడీ అండి దానిపైన కొత్తిమీర వేసుకోండి నిసర్వ్ చేసుకొని గంజు తింపి తినడమే మేడం
ఆహాహా ఓకే ఓకే
అం అందులో రొట్టెలు కానీ లేకపోతే మన ఆ ఇంకోటి మేడం సలాడ్ కంపల్సరీ మేడం సలాడ్ గాను మనం బీట్రూట్ మరి క్యారెట్ మరి ఏంటిదంటే టే ఇది దో సో దో సో
ఒకసారి సలాడ్ ప్రిపరేషన్ చేసుకుంటారా అండి పక్కా
సల ఆ సలాడ్ ప్రిపరేషన్ చేసుకుంటాం మేడం కంపల్సరీ సలాడ్ ఒకవేళ అందుబాటులో లేకుండా మనకి ఏంటంటే ఉల్లీగడ్డా ఆ ఉల్లిగా ఉల్లిగడ్డ మరియు నిమ్మకాయ అనేది మాత్రం ఎట్టి పరిస్థితులో తప్పనిసరిగా మనకు జరిగేది మేడం అది కంపల్సరీ మనకు అది అది మాత్రం మనం తప్పనిసరిగా మనం పెట్టుకుంటాం మేడం ఎందుకు కంటే మెయిన్ అదే గా మేడం మనకు అయితే తప్పనిసరిగా మనం పెట్టుకుంటాం మేడం తప్పనిసరిగా పెట్ కుంటాం మేము భుజిస్తాం మేడం తప్పని సరిగా భుజిస్తం బాగా రుచికరంగా ఉంటంది మేడం బాగా అంటే బాగా రుచికరం ఉంటంది మేడం మనకు
ఓకే ఓకే ఓకే ఓకే ఆ ఫ్రై తోటి చపాతి తోటి చపాతి తింటారా మీరు ఏ ఆహా అయిపోయిందా అండి ఓకే అండి ధన్యవాదాలండి
ఆ చనా చనా మంచి విషయాలని చెప్పారు మేడం ధన్యవాదాలు మేడం
ఓకే అండి ఓకే థ్యాంక్ యూ